హలో ఆ చెప్పండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం జేస్తున్నారు ఓకే
ఏం లేదండి ఇప్పుడే పని అయిపోయింది
ఆహ తిన్నారా
ఏం జెస్సురు మీరు ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం లే బాబన్ పడుకోదా ఇప్పుడే
అవునా ఏం కర్రీ చేసారండి మది బెండకాయ చారాండి మీది
పప్పు చార్ చేసానండి
అవునా స్కూల్కి వెళ్లా ఆడపా
మీ పిల్లలు వెళ్ళరా
ఆ వెళ్ళారండి
ఆ ఏమైన్నా మూవీ చూస్తారా అండి మీరు
ఆ చూస్తామండి
నిన్న జమ్నీలు వచ్చాయా కాంచన నువ్వు చూసారా
లేదండి కొంచెం ఇంట్లో వర్క్ జరుగుతుంది అందువల్ల టీవీస్ ఏమి లేవండి
ఆహా అందులో హర్రర్ మూవీ మంచిగా ఉంటుంది దిగద ఇంతమంది చూడలేదు ఎప్పుడు కాంచానా
ఇంత ముందుకు ఆ ఇంత ముందుకు చూసినా అండి కానీ నిన్న చూడలేదు
ఆహా
ఇంట్లో కొంచెం కంట్రస్ ఏమా అవునవును బాన్ టదండి హార్రర్ మూవీ బానే ఉంటది
ఒకటే దయ్యం పడుతది
అవును
సరిపొద్దా
పంటే భయపడ్డ కొద్ది కెక్కువ అయిపోతది
అవును వాడు ఎంత భయిప్
హీరో ఎంత భయపడ్డాడో అన్ త ఆ అంతకన్నా మీక ఎక్కువ అయిపోతది. క్రికెట్ ఆడతారా అండి మీ పిల్లలు మూవీలో క్రి. ఎట్ గురించో టది కదా
చిన్న ప్లాస్టిక్ బాక్స్ తో ఆడుకుంటరు
హ
మీ పిల్లలు ఆడుకుంటరా అండి
ఆ వాళ్ళు గుడ అంతే అండి చిన్న చిన్న పిల్లలే గదా కొంచెం వాళ్ళు వాళ్ళె ప్లాస్టిక్ బాల్ ప్లాస్టిక్ బ్యాట్ తోనే ఆడతారి వ వాళ్ళెక్కువ క్యారమ్ బోర్డ్స్
కొంచెం పెద్దోళ్ళు గదా సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ ఉండొచ్చు మీ పిల్లలు లో
లేదండి థాడే
ఆడేనా
ఆ అవునండి
ఈ మధ్యలో షాపింగ్ చేసారా అండి ఏమన్నా
షాపింగ్ ఏం లేదండి దసకి
ఉగాదికి జెయలేదా షాపింగేం
కెళ్ళలేదండి వెళ్ళాలి మీరు చేసారా
లేదండి మేము గుడెయ్యం మొన్న ఇగ ఫెస్టివల్కే చేసింది సంక్రాంతికి ఈసారి ఏం చేస్తాం
ఇంకా కొంచెం మా మర్ది పెళ్లి ఉందండి ఉగాది ఫెస్టివల్ ఇట్లుందండి బచ్చాలు చేస్కు ఆ సెట్టైందండి
ఏ ఊరో
మా ఇబ్బా దగ్గర ఊట్లా అని అయిపెన్
ఏం గాదులే
దాని గురించే షాపింగ్ ఉందండి, ఇప్పుడేం షాపింగ్ లేదు మధ్యలో ఇంకా ఫిక్స్ చెయ్యలే అండి చెయ్యాలి ఇడేట్ ఉగాది ఫెస్టివల్ ఎట్లుందండి పత్ ఆ అవునండి ఇల్లే రిపేర్ చేస్తున్న ఇల్లు పనైపొయిన తర్వాత మ్యారేజ్ వెట్కుత్ నామండి
ఉగాది పండుగ రోజు పొద్దున్నే లేస్తాం ఇల్లంతా ఉబ్రం చేస్తాం ఉగాది పచ్చడి జేసుకుంటాం మీరంతేనా పిండి వంటకాలు ఏం చేసుకుంటారు
ఉగాది రోజు అయితే బచ్చాలు కంపల్సరీ అండి
బక్షాలు పూర్ణాలు అందరు చేసుకుంటారు ఉగాది పచ్చడి కూడా
హ మీ మమ్మీ వాళ్ళు ఇంటికెళ్తారా అండి పండుగకి ఇక్కడే ఉంటారా
ఉమ్ వెళ్తమ్ ఈసారి ఏమో చూడాలి ఇ గ ప్రతి ఇయర్తే వెళ్లేది ఉ అ ఈసారి ఏమో అన్
కా ఉమ్
ఉ అ
ఇంకేం చేస్తారండి ఏమైనా వర్క్ చేస్తారా మీరు
ఏం లేదండీ
ఉమ్ ఏం లేదండి ప్రస్తుతానికి అయితే
వాళ్ళు ఇంటికానే ఉంటారుగా ఉమ్ మేము కూడా అంతేకాలీ ఇ లోనే ఉంటాం పిల్లలను చూస్ కోవడం సరిపోతుంది ఇంకా ఏం వర్క్ ఎల్ త్తమ్
అవును వెళ్ కొంచెం పెద్దగ అయితే ఉ
పాటికి
ఆ వెళ్ళిండండి ఉ ఇంట్లో ఇంకా మీది సిటీ దగ్గరే ఉంటదండి పా ఆ బట్ బట్టలు నేనే హన్ నేనే ఉతుకుతా అండి
పల్లె మన పని మనం చేసుకుంటాం కావట్టే
ఆ అవునండి ఎప్పుడన్నా అనిపిస్తదా అండి మీకు సిటీలో ఉంటే బాగుండు పల్లెటూర్ల కన్నా అది ఇది అని
పల్లెటూరి బెటరు అన్నిటికీ కంఫర్టబుల్ ప్లస్ పొల్యూషన్ ఉండదు గాడైతే అంతా పోలిష్ ఎవరు ఏదన్న ఆపద వచ్చినా
అవును ఎవరింట్లో వాళ్ళే ఉంటారు సిటీలలా
ఉ వి విలేజ్ అయితేనే ఏదా నికూడా చుట్ ఓకే అయినా చుట్టుపక్కల అంత వస్తారు చూడ్డానికైనా చేయడానికైనా సిల్లు నోళ్ళ అయితే ఓవర్ లైఫ్ వాళ్ళదె వాళ్ళకి కనీసం తినడానికి కూడా టైం జరి సిటీలో వున్న వాళ్ళకి
టైం సరిపోదు ప్లస్ ఇక్కడైతే మంచి సాయంత్రం టైమ్ లో అయినా పిల్లలని చూసు కోవడానికైనా ఎవరో ఒకరు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు పిల్లల కేమైన
ఉ మా సాయంత్రం టైమ్ లో అందరు కలిసి ఉంటాం ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా ఫె ఫెస్టివల్స్ ఆయన అందరం గలిచిపోయినట్టు చేసుకుంటాం
అవును
అదే ఉంటే ఎవరిది వాళ్లే ఉ మళ్ళా ఆడ సౌండ్స్ ఎప్పుడు ట్రాఫికు ఆడ హెయిర్ గూడా పొల్యూషన్ అయ్యే ఉంటది
ఇప్పుడు సమ్మర్ వస్తుంది గదా అండి మీకు కొం కొంచెం ఏమైనా ఇబ్బందని పిస్తదా మరి పల్లెటూర్లలో
సమ్మర్ ఏమనిపిదు మంచిగా చెట్లు ఉంటయ్ బయట కూర్చొడానికి ఇంట్లో కూడా కొంచెం కూల్ గానే ఉంటది ఉ కొంచెం పిల్లలే చిరాకు పడతారు గాని మాకేమి ఉండదు లెండి సమ్మర్ ఇళ్ళ ఏ సీజన్ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం అండి మీకు
మాకా సమ్మరే అండి
సమ్మర్ హే బెటర్ కదా
అవును వర్ష కాలం ఎక్కడికి వెళ్ళలేము ఎటు తిరగలేము పిల్లల కి ఆరోగ్యాలు మంచిగుండవు
హు మొత్తం చలిగుంటది మళ్ళ బయటంతా అల బుర్ద బురద సమ్మర్ ల నే పిల్లలు కూడా హెల్త్ మంచి ఉంటది మనగ్గుడా
ఎం లే వాళ్ళు కూడా మంచిగ ఆడుకుంటారు వాటర్ మిలన్ కీరా దోసా
హమ్ హు మీకు ఎక్కువ ఏది ఇష్టం
ఏవి మాకు సపోటా లంటే ఇష్ ష్టం మండి మీకు
మ్ మేము కూడా అంతే ఇప్పుడున్నయే తింటం హు పిల్లలకు ఐస్ క్రీమ్స్ అవి ఇవన్నీ ఇంట్లనే చేస్ పెట్ కుంట ఉంటా
ఓకే అండి మేము కూడా అంతే అండి ఇంకా మ్యాంగోస్ ఇగ మ్యాంగోస్ ఎక్కువ ఆ లేదండి ఇంట్లో ఫుడ్ బయటకి ఏమి ఎక్కువ ఎలం ఉమ్
హు
అ
షాపింగ్ చేయాలన్నా ఎస్ట్వళకునేమే ఉంది అన్నిటికి రేట్లు బాగున్నాయి లేదు ఆడుకుంటరు
హుమ్ షాపింగ్ చేయ్యాలంటే ఇగ
అ డి
అవునండి మనకు బడ్జెట్లు ఉండేదే వెళ్ళలేదండి నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళనండి. మా ఆయన తీసుకొస్తడు మీరు వెళ్ళిం రా అండి ఒక టమాటాలే ఉన్నా
ప్రతి దానికి చాలా రేట్లు
అవునండి.
టమాటాలు ఎక్కువ తింటారా అండి మీరు మీరు ఏది ఎక్కువ వండుతారండి వంట
మా చెల్లె తింటదండి టమా పిల్లలకి బెండకాయ అంటే ఇష్ట ముండదు బాగా
ఎక్కవ చేస్తారా ఆ ఉ పిండి వంటలు అన్ని చేస్తారా మీరు
ఆ చేస్తామండి.
అరిసేలు ఎట్లా చేస్తారు
అరిసేలు బెల్లంతోనైన అయినా చక్కెరతోనయినా అండి ఎక్కువ బెల్లంంతోనే బాగుంటాయి కాబట్టి బెల్లం
బెల్లం తోటే చేస్తారా అంటే ముందు రోజు నాన్న పెడతారా బియ్యం
ఆ అవునండి ముందు రోజు నానబెట్టి ఆరబెట్టి పట్టించి తీస్ కొచ్చిన తర్వాత బెల్లం తూర్మి పాకంలాగా పట్టి ఉ పట్టి దాంట్లో వేసి కలిపి ఇ మల్లి ఆయిల్ వేడి వేసి దాంట్లేసి చేస్తం డీప్ ఫ్రై చేయాలి
హు
ఇంకా ఏంటిదండి హలో హలో హలో
హలో ఎన్ డేస్ ఉంటాయండి అరిసలు అట్లా అన్న
ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటాయి తర్వాత కొంచెం బూజ లాగా వస్తాయి ఇక ఆ పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి ఆ టేస్ట్ చేంజ్ ఐతది అన్ని రోజులు ఎప్పుడు ఉండవుండి పిల్లలకు స్వీట్ ఎక్కువ కాబట్టి తి తింటూనే ఉంటారు మనం అన్నికనం ఎందుకు ఇస్తామండి ఒక కేజీ రెండు కేజీలు అంత
అవును స్వీట్ తక్కువనే చేసుకుంటాం కదా
అవునండి ఇంక ఇవి అప్పాలు ఐతేనేమో చా చాయ్లా యేసుకొని తింటారు పిల్లల
ఈ ఫెస్టివల్స్ కి జేస్తారా అండి అప్ప ప్పల్గిట్లన్ని
ఉగాదిక చేస్తామండి
ఉ మొన్న సంక్రాంతి చేసిన వాళ్ంతా మళ్ళీ ఇప్పుడు జేస్తారు కదా
ఆ అవునండి సంక్రాంతికి మళ్ళీ ఇప్పుడు
సరేలేండి ఉగాది పండుగలు బాగా జరుపుకోండి
ఆ అడ్వాన్స్ హ్యాపీ ఉగాదండి
ఆ సేమ్ టు థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం
ఓకే అండి
స
స